టాకిన్ ఇంగ్లీష్ ఓకే గో
ఓకే
వాట
ఏం జేస్తున్నావ్ దివ్యా
ఏం లే తినొచ్చ
ఎవరెట్ కర్రీ ఏంటి
కర్రీలో గోస ఏందో మరి నాకు
మరే ఏం చెప్పాలి చెప్పు మీరు చెప్పొచ్చు కదా దివ్య
ఎంత ఆలు ఫ్రై క్యారెట్ ఫ్రై బీట్ రూట్ ఫ్రై
ఫేవరేట్ అంటావ్ ఒకటే ఉంటంది
అన్ని ఫేవరెట్ ఉంటాయి ఒకటే ఉండవు
ఉ
నాకు అన్ని ఇష్టమే చికెన్ ఇష్టం
అయిందా చేరంది
ఇష్టము ఫిష్ ఫ్రై ఇష్టం అన్ని ఇష్టమే నాకు
అన్ని ఇష్టమే తిండిపోతు
ఆ హా
ఉ
నీకేమి ఇష్టం
అ కర్రీసా నాన్ వెజ్ వెజ్జ ఫ్రూట్స్ నాన్ వెజ్ నాన్ వెజ్ అయితే అయితే ఫిష్ ఫ్రై ఇష్టం చికెన్ కు ఉన్నాయి డీప్ ఫ్రై చేస్తే మస్తు ఇష్టం
ఉ
చక్కగా కారం ఉప్పు ఉప్పు మసాలా పట్టించి చేస్తే సూపర్ ఉంటది తెలుసా
తెలివదు ఆయనకి తెలిసినంత
తీయాలే
అవునా
ఆ ఉ అంటా ఉ
ఇన్ పిత్తలే
పోడాయి అంటే తెలుసా
సోడాన
ఓడాయి సోడాయ అంటే తెలుసా ఈ సోడ అంట కర్రే
సోడాయ తెలువదు
ము డోంట్ నో
ఐ డోంట్ నో
ఓ నువ్వు మా ఇంటికి వస్తా దాడిని చేయమంటా రావచ్చు కదా మా డాడీ సోడా చెత్త దారా అక్కొత్తది నువ్వత్త వ్ అంటాండు
సోడై అంటే ఏంటది ఫస్ట్
సోడై అంటే కోడి రక్తం తోనీ చేస్తారే మటన్ రక్తం తోని చేస్తారు ఐడియా ఉందా నీకు
కోడి రక్తం బ్లడ్ ఓ తెలుసు కోడి రక్తం తెలువదు మటన్ రక్తమే తెలుసు
అసలు చేసిర్రా మీరు ఎప్పుడన్నా
మేము చేసుకుంటే మటన్ రక్తంతోటే చెసుకుంటాం
గుడి రక్తందైతే ఇంకా సూపర్ ఉంటది తెలుసా
మ్ తిన్లేను ఎప్పుడు తినాలి
ఉడుకబెట్టాలి చికెన్ని ఉడుకబెట్టి తర్వాతకి ఉడి నాంక దంట్లో బ్లడ్ పోయాలి చింతపండు బ్లడ్ సాల్ట్ ఎసి కలిపేసి సూపర్ ఉంటది ఎంత బాగుంటదో మ్
నేను తిన్లే ఎప్పుడు
ఆ
ఏమైంది సిగ్నల్ లేద
ఎందుకు లేదు ఉంది కదా
ఆ ఆ మాట్లోడుత లెవ్ కని
చికెన్ ఓండినవా ఎప్పుడన్నా
చికెన్ తిన్నా అండేది లేదు మ్ హు నాకు అండరు
వండాల్సిన పని ఎందుకోత్తది ఇంటికాడుంటే ఎప్పుడో ఒకసారి వండాల్సిన పని తగ్గులుద్ధి మ్
కన్ నాకొచ్చు
ఇంకా మీ మమ్మంటే ఇష్టమా మీ డాడీ అంటే ఇష్టమ మీ తమ్ముడు అంటే ఇష్టమా
గంతే నాకు ఎవ్వల్ ఇష్టంలే ఎవరు
కొంచమన్నా ఎక్కువ తక్కువ ఉంటది కదా
లేదు ముగ్గురంటే ఇష్టం నాకు
మ్
హు
అవునా
ఇంటికేప్పుడు పోతవె
అదే అర్ధం కాట్లేదే ఇప్పుడు పోయిన్ననుకో ఏం లేదు ఏమున్నదనిపితంది ఇప్పుడు పోయిన్ననుకో మంచిగ మళ్ళా నాటెసేటప్పుడు పోవచ్చు మిస్ అవుతుంది కాని నీను పోయినా వాళ్ళకి ఏం యూస్ లేదు ఏమన్నా వక్కున్నప్పుడు పో తే నిను పని చేయొచ్చు కదా అనిపితాంది నాకు కానీ ఇప్పుడు నీను పోలేదనుకో మళ్ళా నాటేసేటప్పుడు పోవాలే పక్కా నేను నాటేసే రోజు పోవాలే మాకు
ఎప్పుడేస్తారు ఇప్పుడు నారేసిర్ర
నారల్కినం వన్ మంత్ కేస్తారు ఆ వన్ మంత్ అదే కద అర్ధం కాట్లే ఒకవేళ మధ్యల పోయిందనుకో ఆ ఏమన్నా పని ఉన్నప్పుడు పోతే పొలం దున్నిపిచ్చినప్పుడో అప్పుడో ఇప్పుడో పోతే నేను బన్ చేత్తననే
ఆహా
ఒక పది రోజులైనా కూడా కొంచెం పొలం దున్నిపిత్తడు అప్పుడు పోయిండనుకో కొంచెం మ డాడీ హెల్ప్ చేయొచ్చు తొందర తొందరపోవడానికి కొన్ని చెక్ చెసి పెట్టేసి
అప్పుడూ నెల తర్వాత మళ్ళ ఎట్లాగొ పోతాం గని ఆకాష్ పండక్కి పోవా నువ్
నెల గాదు పదిహేను రోజులకి పోతా. అంటే ఇప్పుడు నాడాలకిినింక పదిహేను రోజులకి దున్నితిప్పుత్తరు అప్పుడు పోతే మా డాడీ కి ఏమైన హెల్ప్ అయితే కదా అనిపిస్తాంది.
అంటే ఇంక ఫిఫ్టీన్ డేస్ వరకు పోను అనుకుంటున్నావా
అన్నే ఫిఫ్త్ తర్వాత పోతనేమో అనిపిస్తాంది
ఆ మే
కాని పోతున్నాం
గే ఆగస్ట్ పండుగ క్కూడా వస్తుంది అన్నీ అప్పుడే పెట్టుకోమని అయిపోతే
ఏముంది అప్పుడు
ఏ డేట్ కో తెల్వదె అసలు ఆ పండుగ ఎప్పుడు నేను క్యాలెండర్ లో చూస్తా
అట్లైతే మా అక్క గూడా వస్తది మంచి గ నా బర్త్డే కు నాకు తెలిసి మిర్ నాటి ఇష్టం గ వచ్చే పోలం లో ఉంటనేను ఆ
మ్
ఒకసారి అయితే నా బర్త్డే రోజే నాటేసషినమె ఘోరంగాఘ
అవునా ఉమ్ ట్వంటి సిక్స్ మోహరం జూలై
బ్రైడెప్పు వీళకట్ల ఉంటదేమొనె ఊళ్ళొ కొట్టవే
జన్మ జన్మ చి జన్మాశ్ర జన్మాష్ట్ర గణష్ చతుర్థీ ఛ్ఛీ
ఇంక ఆగష్టు లో ఉన్నవానె ఏకాదశి తొలి ఏకాదశి అని కొట్టు ట్వంటి ట్వంటీ సిక్స్ చొలి ఏకాదశ
తొలిఏకాదశి ట్వంటీ ట్వంటీ సిక్స్టీ ఎయిట్ సాటర్డే ట్వంటీ ఫైవ్ జులై అమ్మా తోడు జూలై ట్వంటీ ఫైవ్ ని ఇంక అప్పుడు పోతా అనుకున్నా ఇంకా నెల ఉందే
ఒసేయ్ మరి ఇప్పుడు పోతావానే నేను కూడా పోతా కదా పోవచ్చ
పోదాం అప్పుడే
అప్పుడా
ఆ నే బర్డె ఉంది గ
బర్డే ఉంది మరి
నీ బర్డే డేట్ ఎప్పుడే
ట్వంటీ ఫస్ట్ ఛ్చి మ్ గుర్తుపెట్టుకో లేదే నువ్వు
నీ గుర్తుందని టెస్ట్ చేషిన ఓవరేక్షన్ ఎయ్యకు
ఎబ్బె నేను బర్త్డే అయితే నేను గోడ మీద రాసి పెట్టుకుని ఇడ మర్పో
గోడ మీద నానే నే నీకు దెల్వదు
అవు
ట్వంటి ఫస్ట్ నీద అయిపోయినాక గాని ఇంత కూడదు
ఉ
మే
మేఘమే ఇప్పుడు పోయేస్తా నేను కానీ ఇప్పుడు పోయినా నా వల్ల ఏం యూస్ ఉండదని అనిపిస్తున్నాది నాకు అంతే
మళ్ళా పోదువు తీయుయు మనం ఏం చేస్తాం ఇప్పుడు
ఇంక ఎప్పుడుకి పోతామ ఎప్పటికి ఇదే అయి తంది మన బతుకులకు
ఇప్పుడు ఏమనిపిస్తుంది తెల్సా ఇప్పుడు ఎంబిఎస్ సేమ్ డేట్ వచ్చింది
ఆ మనకు గూడా వస్తది ఇప్పుడు కోచింగ్ లో జాయిన్ అయితే కోచింగ్ లో జాయిన్ అయితే ఆగమయిత మంటవా
అదే అనిపిస్తుంది నాకు కానీ అది చెనుము కోసం అని చూసుకుంటే మళ్లా నేల పోతది అనిపిస్తుంది
ఆ నలా పోతది ఏం గాదే పెద్ద వాటిక వన్ డే బ్యాటింగ్ గదా మనం మహా అయితే ఆ
ఆనే వన్ డే బ్యాటింగ్కు ఈసారి డేట్ వచ్చిన వెంటనే స్టార్ట్ చేయాలి మనం ఎంత ఎంత హార్డు ఉన్నాయో తెలుస అవి
మళ్ళా ఫెల్ అయితేం లేదు మళ్ళీ ఇట్లా ఫెల్ అయినాం అనుకో వన్ ఇయర్ మొక్క అయితది మళ్ళ మళ్ళ కోచింగ్ ఫీజ్ మందం ఇక్కడ మనం సప్లీ ఫీజ్ కట్టాలి వీటికి
ఏం కాదు ఇగా ఆగుదాం వన్ మంత్ ఆగుదాం
ఎగ్జామ్స్ అయిపోగానే తే రావద్దు దేవుడా అది వచ్చి నంటే ఏంలే ఇగా ఉంటే
నీ కెఎమ్నా అ ఆలోచన ఉందాయా పార్ట్ టైమ్ చేద్ద మీ నీ కంటే డాడ డబ్బు ఇస్త
అంత లేదు మ్ మా డాడీన్ని ఎట్లా ఎట్లా ఆడుగూత తెల్సా ఎట్లా ఆడుగూత తెల్సా ఎట్లా ఆడుగుంటా చెప్పావే మా డాడేమన్నా పని చేస్తాడానే మ మాక్ అసలు జీరో జీరో ఇన్కమ్ మాకు తెలుసా నీకు తెెలుసు ఎవరు పని చేసేటోలు లేరు మా ఇంట్లాఅని
మ్ మీకు పాలు వస్తాయి మాకేమో మా డాడ్ కూడా ఇయ్యడు తెలుసా మా భూమి పక్కోలు చేస్తారు కౌలు
ఎ బాబు
హ
అనాన పాలిస్తాయి అని అది ఇచ్చేది రెండు లీటర్లు ఒక్క లీటర్ ఒకటి బొతా ఉన్నాళ్ళు అవే టూ థౌసండ్ వస్తా అనే గంతే ఆ టూ థౌసండ్ నాకే ఫోన్ పే కొట్టిచ్చిండె
మరి పార్ట్ టైం ఎత్తుకుందాం గదా
ఎత్తుకుందామే
ఎ ఎత్తుకుంటే టైమింగ్స్ ఎట్లు ఉండది తెలుసా ఉంటే ఎర్లీ మార్నింగ్ ఉండాలి ఉంటే ఈవినింగ్ నైట్ టైమ్ లో ఉండాలి
మనకు దొరికినాది అనుకో దిల్సికనగర్ పోదాం నాలుగు వేలు ఉంటుంది సారిక దాంట్లో నాలుగు వేలు అంటే టైమింగ్స్ కూడా ఎప్పుడంటప్పుడు రావచ్చ అంట అలాంటి దాంట్లో ఉంటే బెటర్ ఎందుకంటే మనం లేట్ నైట్ జాబ్ చేస్తాం కాబట్టి
అవునే అక్కడ అయితే ఇంకా దగ్గరలోనే ఉంటాయి నా షాపింగ్ మాల్స్ అవి గివి ఇట్లా
నేను సారికని అడిగిన అడిగితే వాళ్ళ దాంట్లో లే ఏవంటగాని పక్క దాంట్లో ఉన్నాయంటే ఒకసారి ఎళ్ళు చెప్పడి
నంద పాట్ట
ఆ
ఏ సహారికనా సారికన్నా
సారికా రెప్ వస్తద
అటువస్తదే
కాలేజ్ కి వస్తంది
అవునా నాక్ చూపియవే ఇకనే పరిచయం అయిందా ఆమె నీకు
ఇకడ్నే పరిచయం
పార్ట్ టైమ్ చేస్తుందా నే
మీదవల ఫ్రెండ్ చేస్తది ఇవి కూడా ప్రిపేర్ అవుతుంది బ్యాంకింగ్ కే
అవున అంటే ఓన్ ఓన్గా ప్రిపేర్ అయితుంద
సెల్ఫ్ ప్రిపేర్ అయితున్నామే ఆమె కూడా పోదాం అనే అనుకుంటుంది
అవున ఇంకేం అందరు పార్ట్ టైం చూడమని అన్రదే
ఆమె పార్ట్ టైమ్ అంటలో కోచింగ్ అంటున్నా పా
మనకు ఉలీ క్లాస్ల్కి మందం వచ్చినా రాలే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ చాలు వంతవుతుాయి ఎందుకంటే ఇంట్లోల్లో అడిగకుండా
సరే తి దఇగ
అ ఎస్త నేను అంటె ప్రేమే లేదు నీకు
ప్రేమ లేదా కోసుకోవాలి ప్రేమ కోసుకోవాలి
పిడ్ చ కజు బజాల
న రక మాట్లాడ బాయ్ కట్ చేసిన